హలో హలో
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి పూలు కడుతున్నాం మీరేం చేస్తున్నారు తిన్నారా
తిన్నామండి ఏం లేదు ఖాళీగానే ఉన్నామండి
ఏం కర్రీ చేసారండి మళ్ళ
ఫిష్ అండి
అవునా అండి నేను ఎంబిఏ జాయి ఎంబీఏ జాయిన్ అవుదాం అనుకుంటున్నా అండి ఎంబీఏలో అసలు ఏ ఏమేమి స్టడీస్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో చెప్తారా అ
ఎంబిఏ లో త్రీ గ్రూప్స్ ఉంటాయి ఒకటి హెచ్ఆర్ ఫినాన్స్ మార్కెటింగ్ అని
అంటే దీనికి ఓపెనింగ్ అ డైరెక్ట్ జాయిన్ కావడానికి ఏమన్న రాయాలా అండి ఏమన్నా ఈ సెట్ ఈ సెట్ ఏమైన్నా రాసేది ఉంటదా
అంటే మీరు జాయిన్ కావాలనుకుంటే ఫస్ట్ ఐసెట్ అప్లై చేసుకొని రా రాయాలి ఎగ్జామ్ దాంట్లో ఫిఫ్టీ మార్క్స్ కి క్వాలిఫికేషన్ క్వాలిఫై ఉంటది
ఉమ్
ఫిఫ్టీ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు
అంటే మనం కాలేజ్ మనం పెట్టుకోనల
అంటే మీకు మీకు కౌన్సిలింగ్ ఉంటది ఫస్ట్ ఒకవేళ ఎగ్జామ్ క్వాలిఫై ఉంటే కౌన్సిలింగ్ ఉంటది
ఉమ్
కౌన్సిలింగ్ లో మనం అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తారు దాన్ని తీసు కొన వెళ్ళి మనం నెట్ షాప్ లో ఏ కాలేజ్ ఏ కాలేజ్ కావాలి అని చెప్పి మనం పెట్టే తీసుకోవాలే ఆ దీంట్లో త్రీ ఫేజెస్ ఉంటాయి మీకు ఫస్ట్ ఫేజ్ లో మీకు నచ్చిన కాలేజ్ ఉంటే వస్తానేమో పర్లేదు లేదు రాలేదు కాలేజ్ మార్చుకుంటామ అంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ ట్రై చేయొచ్చు మీరు
అవునా
ఉమ్
సేమ్స్ ఉంటాయా అండి ఏ ఎన్ని ఇయర్స్ ఉంటది
టూ ఇయర్స్ ఫోర్ సెమ్స్ ఉంటాయి. ఫస్ట్ టూ సె సేమ్స్ ఏమో అందరికి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి.
హు
సెకండ్ ఆ థర్డ్ సెమ్కి వచ్చేసరికి ఏమైదంటే మీకు స్పెషలైజేషన్ తీసుకోవాలె మీరు.
అ
స్పెషలైజేషన్ లో హెచ్ ఆర్, మార్కెటింగ్ ఇంకొకటి ఫినాన్స్ ఉంటది. మీ ఇష్టం మీరు దేనినైనా తీసుకోవచ్చు. త్రీ కామన్ ఫోర్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటయి, త్రీ మీరు తీసుకు న్న స్పెషలైజేషన్ కి బట్టి అవి ఉంటాయి. టోటల్ సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి.
అవునా ఎన్ని అంటే ఏమన్నా ప్రాక్ టికల్స్ ఉంటాయా అండి మన ల్యాబ్ లో.
ల్యాబ్స్ ప్ర అట్లా ఏం ఉండవు ఉండవు కని మనకి ఫోర్త్ సేమ్కి వచ్చేసరికి దానికి ప్రాజెక్ట్ ఉంటాది.
హ్
ప్రాజెక్ట్ చేయాలి ఖచ్చితంగా అంటే ఎట్లా అంటే స్ ఒక కంపెనీని తీసుకొని దాని దాని బేసెస్ మీద తీసుకో ఫైనాన్స్ అయితేనేమో మీరు ఫైనాన్స్ తీసుకున్నారనుకో ఒకవేళ ఫైనాన్స్ అయితే దాంట్లో మనకి డాటా ఒక డేటా తీసుకొని దాన్ని మనము అనలైజ్ చేయాలి. రేషియో ప్రకారం గాన లేకుంటే బ్యాలెన్స్ షీట్ చేయడమా అట్లా చేయాలి. హెచ్ ఆర్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ అదే ఎంప్లాయీస్ యొక్క డాటా తీసుకొని వాళ్ళు కంపెనీ తోని సాటిస్ఫై అయితున్నార లేదా అని చెయాలి. మార్కెటింగ్ అం టే ఇప్పుడు మార్కెటింగ్ లో ఎట్లా ఉంది ఓకేనా ఫీల్డ్ ఎట్లా ఉన్నయి, గ్రోత్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి ప్రాజెక్ట్ చేయాలె.
ఉ అయితే ఈ టూ ఇయర్స్ అయిపోద్దాండి. టూ ఇయర్స్ ఉంటదా అండి దానికి.
టూ ఇయర్స్ ఫోర్ సెమ్స్ ఉంటాయి ఫోస్ సెమ్ కి సెమ్ కి సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి.
అంటే వాటిలో మార్క్స్ ఎంత రావాలండి సెమ్కి. ఒకవేళ సబ్జెక్ట్స్ ఎళ్ళాలంటే.
సేమ్ కి థర్టీ ఫైవ్ మార్క్స్. ఇంటర్నల్స్ మనకి కాలేజ్ వాళ్ళు ఫార్టీ మార్క్స్ ఏస్తారు మనం సిక్స్టీ మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తాం.
ఇప్పుడు ఒకవేళ మనకి ఇంద్లో ఐసెట్ రాసేది ఉంటే మార్క్స్ ఒకవేళ వచ్చినంకా ఆ మనం ప్రైవేట్ జాయిన్ అయిదామ అంటే మళ్ళీ అల్లో అందులో కట్టాలండి ఫీజు. ఎమన్నా.
అంటే అది కాలేజ్ ని బట్టి ఉంటది, మీ ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి ఉంటది.
అంటే ప్రైవేట్ల అయితే కొన్ని అన్నా కట్టాలి కదండి.
ఖచ్చితంగా కట్టా ప్రైవేట్ అని ఏమి ఉండదు. ఇది ప్రైమే ప్రైవేట్ గవర్నమెంట్ అట్ల అని ఏమి ఉండదు. మీ స్వీ సీట్ని మీకు వచ్చిన ర్యాంకుని బట్టి మీరు ఏ కాలేజ్ లో జాయిన్ కావాల్ననుకుంటే ఆ కాలేజ్ ఫీజును బట్టి ఉంటది అంటే మనకి గవర్నమెంట్ కొంచెం అమౌంట్ ప్రొవైడ్ చేస్తది మనకి రియంబర్స్మెంట్ కింద. ఆ రియంబర్స్మెంట్ పోను మనకి కాలేజ్ ఫీజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం పే చేసుకోవాలా.
అచ్చా అచ్చా.
ఉట్
అయితే ఇప్పుడు వేర వేరే దాంట్ల పడతయా అండి ఏమన్నా ఒకవేళ. ఎగ్జామ్ వేరే సెంటర్స్ ఏమన్నా పడుతదా కాలేజెస్ లా
కొన్ని కాలేజేస్ అటనామస్ అట్లా అయితేనేమో సెల్ఫ్ సెంటర్స్ ఉన్నాయండి. లేదు మేం కేయు అట్లా ఓయూ అట్లా తీసుకుంటాము అనంటే ఖచ్చితంగా సెమ్ సెమ్మే ఏమంటారు వేరే దగ్గర బడతది సెంటరు
అచ్చా
ఉమ్
నేను అదే అనుకుంటున్నా అండి ఇప్పుడు ఫైనాన్షియల్ బెటరా మార్కెటింగ్ బెటరా అని మీకు ఏమన్నా తెలిసి ఉంటందా అండి దాంట్లో
అది మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయినంక చూజ్ చేసుకోవాలి మీరు ఇప్పుడే అంటే అది కష్టం ఎందుకంటే కాలేజ్ పోయినంక మీకు దే ఫినాన్స్ మీద ఎక్కువ ఉందా లేదా దేని మీద ఉందని చెప్పి ఫస్ట్ సెకండ్ సెమ్ లో దెలుస్తది మీకు దాన్ని బట్టి తీసుకోవాలి నన్న నడుగుతే ఎచ్ఆర్కె వా డిమాండ్ ఉంది ఇప్పుడు బయట
మరి ఈ స్కాలర్షిప్ పడట్లేదు కదండి మరి వాటి గురించి ఎట్లానే మరి ఒకవేళ సర్టిఫికెట్స్ ఇస్తారా అండి మరి ఒకవేళ లాస్ట్ వరకు
అది ఇంగా కాలేజ్ కి సంబంధించిది మనం జెప్పలేము ఎందుకంటే వాల్ కాస్ ఇస్తే ఇస్త మనం అమౌంట్ ఏమై పే చేస్తే సర్టిఫికేట్స్ ఇస్తారు లేదు మనం ఏం పే జేయము అంటే రీయంబర్స్మెంట్ పడేదాకా అక్కడే ఉంటాయి మన సర్టిఫికెట్
ఇగో అండి ఇప్పుడు మీకు సర్టిఫికెట్స్ రావు అంట ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా కొన్ని మనీ లేవంట ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ అయితుందంట ఒకవేళ సర్టిఫికెట్స్ రావాలంటే కూడా ఇబ్బంది అయితుంది గదా అందుకే నేన్ జాయిన్ గాలే అంటే కొంచెం ఆలోచిస్తున్నా అండి
అవునండి కానీ మరి మీకు సట్ ఫికెట్స్ కావాలి ఖచ్చితంగా మాకు అయిపోయినాక అనుకుంటే మాత్రం మీరు కాలేజ్ అమౌంట్ పే చేసి సర్టిఫికేట్ తీసుకోండి ర రీయంబేస్మెంట్ వాడినప్పుడు ఆ రియం బేస్మేంట్ న్ మీరే తీసుకోండి కాలేజ్కి ఇయ్యకండి
గవర్నమెంట్ ఇలా చేస్తుంది ఏంటండి అసలు ఇంత రేట్ బంగారం బెరుగుతుంది రేటు ఇవి బెరుగుతుంది వే
ఏమో అండి అసలు అవునండి అసలు దారుణంగా ఉన్నది
ఇప్పుడు ఫ్యూచర్ లో అసలు ఏం దలుచుకోవాలన్నా ఏదన్నా దీసుకుందామన్నా గూడా భయం అన్నంత దారుణంగాఅయిపోంది
అవును అవునవును అవునండి ఇప్పుడు మనం స్టడీ ప విధంగా మన పూర్ పీపుల్ కి ఏమైందంటే రియంబర్స్మెంట్ ఉంది గదా అందుకే మనం జాయిన్ అయితున్నాం బట్ అక్కడి కెళ్ళినాక ఏమైతుందంటే మనకి స్కాలర్షిప్ చెయ్యకుండా రియంబేస్మెంట్ చెయ్యకుండా అసలు ఇబ్బంది పెడుతున్నారుగా ఇగ మొత్తానికి
పిల్లలు స్టడీ మీద జేస్తున్నారు ఏందంటే అసలు ఈ రాజకీయాలు ఇదే ఏందో అర్థం కాట్లేదు అసలు మనీ మనీ కింద వ్యాల్యూ కూడా ఇయ్యకుండా చేస్తు
ఈ ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టకున్నా అయిపోవ్ అసలు
ఉమ్ ఇవి వచ్చిన కానించి అన్ని తిప్పలే అండి అసలు చదువుదామన్నా కూడా ఏంది ఒక ఒక వన్ ఇయర్కే ఫిఫ్టీన్ టెన్ అని అంటే ఎక్కడికి పోతారు ఎక్కడ పోలుతారండి దాని ఏమంటారు ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకున్నెట్టోళ్ళు ఎంత ఎన్ని అన్ని కడతారండి ఒకవేళ పది అయినా అటు ఇటు అర్జెస్ట్ చేసి కట్టగలుగుతాం ఇరవై అంటున్నారు ముప్పై యాభై అంటున్నారు అది కాలేజ్ ఫీజా ఏం దండి అసలవి
ఏమో ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అంటున్నారు గానీ ఫ్రీ ఎక్కడ ఉందండి ఆ ఫీజ్ మనమే గడుతున్నా టం గదా
అ గవర్నమెంట్ అప్పులు ఉందని అంటాను ఇది అంటాల అద అంట వాళ్ అసలు ఏం చదువుకోవాలో కూడా తెలియ ట్లేదండి ఏ ఫ్యూచర్ లో పిల్లల్ని ఏం చదివియ్యలో కూడా అర్థం కాద్
అవున్ అవున్ అవునవును మధ్యలో మా అంతా పీపుల్ సఫర్ అవుతున్నారు ఇప్పుడు కాలేజ్ కి మాధస్ స్టడీస్ కి మధ్యన ఎటుో గవర్నమెంట్ కి మధ్యన పిల్లలు అంటే స్టడీ స్టుడ్ స్ అంతా సఫర్ అవుతున్నారు సార్ట్ ఇంత చదివి సర్టిఫికేట్స్ రాక సర్టిఫికేట్స్ వచ్చినంక కూడా మనం క్వాలిఫై వచ్చిన అయినంక కూడా జాబ్స్ బయట జాబ్స్ దొరకడం కూడా చానా కష్టంగా ఉన్నది కదండీ
ఇంత ఇంత కష్టపడుతున్నారని కనీసం గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుండండి అసలు ఇదంతా
అవునవును అవునండి పట్టించుకుంటే కొంచెం రెస్పాండ్ అయితే బాగుండు మొన్న మొన్న రీసెంట్ టైమ్ లో కూడా ధర్నాలు చేశారు కదండి రి అంబే మేంట్ కోసం అయినా కూడా రెస్పాండ్ కాలేదు
అవునండి ఇగ అవి అంతే అండి ఇక ఒకవేళ మళ్ళా గవర్నమెంట్ చేంజ్ అయితేనని మనం రాగవట్ రాబట్టుకొగలతం లే అంతవరకయితే కష్టమే అండి
మిగతా కాదండి ఇప్పుడు మిగతా అన్నిీ మంచిగానే జరుగుతున్నాయి కదా ఇప్పుడు పె వీటి మీద వాటి మీద అన్నిట్లలో రేట్లు పెంచుతా ఉన్నారు అన్ని జరుగుతున్నాయి ఎందుకు ఇట్ల స్టూడెంట్ లైఫ్ నాగాం చేస్తున్నారో అర్థ కావట్లేదు
బని పోనీ వేరే ఇంకా ఏమై స్టడీ చేసుకున్నామ అంటే కూడా అటు ఇటు ఎటు కాకుండా వాళ్ళకాన్నే ఉంకుంటే సర్టిఫికెట్ ఎట్లాది
అవునండి ఫర్దర్గా ఫర్దర్ గా మనం వేరే వెళ్ళాలంటే ఆ స ఫికెట్స్ కావాలి కదా మనకి
ఉమ్ జాబ్ జాబ్కేనా వేరే స్టడీకేనా ఇప్పుడు ఏది లేని స ఫికెట్ లేంది అయితే ఇయ్యట్లే గ
అవును అవును కానీ ఇంత దాని రనంగా చెస్తార ని అస్సలు అనుకూలే అనుక
మీరు స్టడీ చేస్తున్నారాండి ఆపేస్తున్నారా
లే నాది కంప్లీట్ అయిందండి ఎంబీఏ అయిపోయింది
ఉహ్మ్
సర్టిఫికేట్ వస్తే వేరే కోర్స్ జాయిన్ అయిదాం అనుకున్నాం గానీ సర్టిఫికేట్స్ ఇచ్చే స్టేజ్ లో లేరు కదా వాళ్ళు
అవునండి అసలు ఏందొ ఏమో గవర్నమెంట్ చేంజ్ అయినా బాగుండండి లేకపోతే గవర్నమెంట్ కైనా అర్ధమయినా బాగుండండి అసలు గవర్నమెంట్ కర్థం అయినా బాగుండ అస
అవు అవును
ఆ
ఇప్పుడు అన్నిటి అందరి స్టూడె అందరు స్టూడెంట్ లైఫ్ ను నాగం చేస్తున్నారు సార్ ఇ చ చదువుకొని కూడా చదువులేని వాళ్ళ లాగ అయితుంది ఎందుకంటే ఇటు జాబ్స్ లేవ్ చదివిన చదువుకు జాబ్ కరెక్ట్గా లేవు
అటు వాల్యూ ఇయ్యట్లేదు
ఉమ్ వాల్యూ లేదు ప్లస్ మళ్ళీ మనకి సర్టిఫికేట్స్ ఇయట్లేదు దాంతోనేనా ఏమన్నా యూస్ ఉంటది కదా అని అనుకున్నా కూడా లేదు బయట మార్కెటింగ్ కూడా కరెక్ట్ గా లేదు జాబ్ మార్కెటింగ్
ఏంటో అండి అసలు ఏం చదువులో ఏం జాబులో అసలు కొన్ని చదువుకున్నాంమ జాబ్ చేయడానికిన్నా కూడా కనీస సర్టిఫికెట్ లేవు ఏం లేవు గవర్నమెంట్ అన్న అర్థం చేస్ కొన్ జెయ్యాలె అసలు ఇదంతా
ఏమో అండి ఎప్పుడు చేస్తారో ఏమో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి వన్ ఇయర్ వన్ ఇయర్ క ఎక్కువ అవుతుందండి ఇంకా సర్టిఫికేట్స్ రాలేదు నా సీనియర్స్ కి నా సూపర్ సీనియర్స్ కి ఇంకా సర్టిఫికేట్స్ చేయలేదుం అ
అవునాండి సరేనండి ఉంటానన్న
ఓకే అండి